హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
బావున్నాం మీరు బావున్నారా
మ్మ్
తిన్నారా
ఆ తిన్నాం మీరు
తిన్నామండి
టెస్ట్ కదా ఇంటికెళ్ళట్లేదా
వెళ్తున్నా అండి పండగ రోజే ఉమ్
ఇంట్లో వాళ్ళు చేసి పెడతారు వెళ్ళి తినేసేదా రేపెళ్తే
ఉమ్ తినడానికే కదా అండి పోయేదండి కి తినే వాళ్ళందరి చేసిన తర్వాత పోయి తినేస్తా
ఏం చేస్తున్నారు
ఏం లేదు బయటికొచ్చాను అలా గాలికి తిరుగుతూ మాట్లాడుతూ
చల్లగ గాలొస్తా ఉందా
అయ్ ఇక్కడేం రావట్లేదు గోడ అటుపక్క గోడ ఉంది ఇటుపక్క గోడ ఉంది ఊరికే మధ్యలో తిరుగుతా ఉన్నా
అదే ఇంక ఇప్పుడు సిలిండర్లు కూడా చాలా లీకేజ్ వచ్చాయి అంటే మ్ షార్టేజ్ వస్తున్నాయి కదా
అవును
మా పీ జీ వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ క్యాన్సిల్ చేశారండి
హు మీకు అం పూరి చపాతీ ఇవి లేవా
ఆహా లేదు
మాకు ఈ రోజు చపాతి పెట్టారు
అవును సిలిండర్ సరిగ్గా దొరకట్లేదని అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి అది ఇంకా ఇప్పుడు సిలిండర్లు దొరకట్లేదనేసి ఇప్పుడు ఇంక ఇంక పాత రోజులకి ఎళ్ళిపోవాలి కొన్ని డేస్ క కట్టెల పొయ్యి మీద వండుకోవడం అలా
ఉమ్మ్ మా కా మా హాస్టల్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు
అవునా క ఇ ఇప్పుడు అందరూ అదే చెయ్యాల్సిందే లేండి లేకపోతే ఇంక ఎలక్ట్రిక్ స్టవ్ ఆడు కోవాల
దాంతో కరెంట్ బిల్ ఎ ఎక్కువ వస్తుంది
ఇంకా ఇప్పుడు కట్టెలి పోయి వాడితే బానే ఉంటది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ అంటే చెట్లను నరికేయడమే గాని పెంచే వాళ్ళు తక్కువ అయిపోయారు హ్మ్మ్
టౌన్స్ లో చూస్తే ప్రతి అసలు చెట్టే ఉండదు పక్క బిల్డింగ్ పక్కన బిల్డింగ్ బిల్డింగ్ పక్కన బిల్డింగ్ చెట్లు పెంచడానికి కూడా స్పేసే ఉ ఉండదు
అయిపోయింది మీరు ఇంటి దగ్గర ఏమన్నా కిచెన్ గార్డెన్ అలా ఏమన్నా పెట్టారా
అంటే మా ఇంటి దగ్గర చిన్నది ఒక అంటే చెట్లు ఉన్నాయివి ఆ గన్నేరు చెట్టు మందారం చెట్టు ఇంకా దానిమ్మ ఆ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇంకా మనకి హెల్త్ పరంగా అయితే అయితే తులసి చెట్టు ఉంది
హ
చిన్న చెట్లే ఉన్నాయి ఇంకా ఉంట అంటే మా ఊర్లో చెట్లు బానే పెరుగుతాయి కొట్టేయలేదు
మీ ఇంటి ముందర స్పేస్ ఏమైనా ఉంటే కొన్ని కూరగాయలు అలా వేసుకోండి ఇంట్లోకి పనికొస్తాయి కదా ఇంక ఇప్పుడు బయట మార్కెట్ లో ఇంక అంత కలుషితం అంటే కూరగాయలు కూడా అంత స్వచ్ఛంగా రావట్లేదు కదా పంట త్వరగా రావాలని
వేస్ విన కూడా కోళ్ళు కోతులు ఇవన్నీ ఉన్నియ్యవు
అంటే దాని ప్రొటెక్షన్ కోసం ఏదనా పెట్టాల ఇలా జాలరీ అలాగా ఏమన్నా జాలరీ పెడతారుద చిన్న చిన్నగా ఇట్లా హోల్
ఆ అది పెడతాము మేము పెట్టిన తర్వాత అవి పెద్దగా అవుతాయి పెద్దగా అయిన తర్వాత అంటే ఆ కాయలు అనేవి మా ఇంట్లోకి రాకముందే పక్కింటోలు కోసుకోవనిచ్చు చల్లిపోతారు మా ఇంటి వెనకలున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు మేము ఉ ఉన్న అప్పుడేమో బాగా మాట్లాడిచ్చస్తారు బాగా చెప్తారు అన్ని చేస్తారు మేము లేనప్పుడు అక్కడ ఉండమని పెరుకొని వెళ్ళిపోతారు
అంతే అండి ఇప్పుడు ముందర ఒక ఫేస్ వెనకలో ఒక ఫేస్ అన్నట్టుగా ఏ పో రాద్ జనాలు కూడా మీరేమన్నా ఇలా బర్త్డే రోజు చెట్లు నాడటం అట్లా ఏమన్న చేస్తారా లేకపోతే
అట్ల ఏం చేయలేదండి నార్మల్గని అంటే నాక్ బర్త్డే సెలబ్రేట్ చేస్కోవలే అది చే అది ఇది అని ఏం లేదు అది గుడం నార్మల్డే వేలాగా పిస్తుంది.
మ్
మీర్ నాట్తరా చెట్లు
అంటే బర్త్డే రోజనే కా లో
మ్
బియ్యం ఇప్పుడు అలా చెట్లు దొరింట అలా పెట్టేస్తుంటానండి. బర్త్డే రోజే పెంచడం అలా ఏ అలా నచ్చదు. ఆ రోజు ఒకటి ఏదో ప్రకృతి మీద ఇష్టం పెరిగినట్ టు
ఆ ఆర్టిఫిషియల్గా ఉం టున్నది.
ఎప్పుడు తోచినప్పుడు అలా పెట్టేస్తాం ఇంకా మా ఇంటి దగ్గర అంత స్పేస్ లేదు సో తోట్లో
మీక్ తోట ఉందా
ఆ తోట ఉంది. ఇంకా అక్కడే పెట్టేస్తాం. ఓ
ఏమేం పంటల్ ఏస్తారు మీరు మీ సైడ్ అక్కడ
మా సైడా మొక్కజొన్న వేస్తారు. ఇంకా మామిడికాయ చెట్లు చిని రై చెట్లు ఇంకా మా తోటవే డ్రాగన్ ఫ్రూట్ తెల్సా అది పెట్టారు.
ఆ
మ్
ఇప్పుడు మొక్కజొన్న, కంకులు కోస్తున్నారంట కదా
మాది ఇంకా రీసెంట్గా పెట్టామండి ఇంకా అవ్వలేదు.
మా అమ్మ వాళ్ళయి ఎళ్తా అన్నరు. కోస్తున్నారన్
బాగుంటది పంట ఇంకా మాదిగ్గా రీజన్స్ వల్ల లేట్గా పెట్టాము.
ఆహ మామిడికాయలు ఇవి చీనికాయలు వేస్తారు కదా మీరు
ఉమ్ మామిడి కా వేస్తాముచ్చీన్నికలు మా కోట పక్కన ఉన్నాయండి ఎప్పుడైనా అట్లా దొంగలిస్తా ఉంట
అంటే అవి రావడానికి ఎన్ని సంచరాలు పడుతుంది
అవుంతా ఐడియా లేదు
అవునా
ఉ
ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి డి మామిడి
ఆ ఇ ఉగాది పచ్చడి చేస్తారు కదా ఫేవరెట్ ఏ అండి పచ్చడి బాగా తింటాను
ఏమేం కలుపుతారు దాంట్లో
అంటే కారము ఉప్పు
ఉమ్
ఇంకా అదే వేపది వేస్తారు కదండి చేదు
ఆ వేప ఫూత షెడ రుచుల్లో అంటారు కదా
పట్టాలు వేసి చేస్తారు కదా
ఏడు కదా
ఏడా
షడ్ రుచులు ఏడు కదా
అవును
థిపి పులుపు వ గరు చేడు కారం
ఉమ్
ఇంకా రెండే ఇవో ఉనయ్
ఉమ్
మీరు బీచ్లకి అట్లా ఏమన్నా వెళ్లారా
ఆహా లేదు వెళ్ళాలి అనుకున్నాము కానీ ఏందో మా ఫ్రెండ్స్ ఏడిగిపోదామన్నా
ఆ
ఎస్ ఆధ్ర ఏం లేదో ఆలోచిస్తారు ద ఇంకొకేళ స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తే ఇప్పుడే చేయాలా ఇంకా మళ్ళీ ఇంకా కాలేజ్ అయిపోయిందా ఇంకా జాబు ప్రెజర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెరిగిపోతాయి కదా
అవును
అంట ఏమున్నా ఎంజాయ్ చేస్తే ఇప్పుడే ఎంజాయ్ చేయాలా చదవాలా జాబ్ తెచ్చుకోవాలా అంట ఇకా ఇప్పుడే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా కానీ వీళ్ళు అది అర్ధం చేసుకోరు ఇప్పుడే ఎంజాయ్ చేయాలని ఎక్కడిక ఒప్పుకోరు రామంటారు
ప్లాన్ చెయ్యడి అందరిని ఒప్పించి మీరు పిలుసుకొని వెళ్ళండి ఒక మెమరబుల్ గా ఉంటుంది చాలా ఒక ట్రిప్ అయ్య వెళ చాలా ఒక టూర్ ఆ
ట్రిప్పు వేస్తాం కానీ క్యాన్సిల్ అయకపోయిపోతాయి
క్యాన్సిల్ చేసే వాళ్ళని తెలిచద్దండి
అ కొందరయితే ఉన్నారండి వస్తాంలే పోదాంలే ఎంజాయ్ చేద్దాంలే
ఉమ్
ఉ
ఉమ్ అల మీమ్
ఏ ప్లేస్ బాగుంటందేమన్న ఐడియా ఉందా నాక్ టెంపుల్స్ అన్నిీ కవర్ అవ్వాల
ఓకే టెంపుల్స్ ఉండాలి అటు అంటే అటు స్ అట్ల చూసినట్టు ఇట్ల చూసినట్టు ఉండాలి పాండి చేీర్రీ అరునా చెలం చూస్తడి
అది చూస్తాం ప్లాన్ చేస్తాం
స్ ఇంక బెంగ్ళూరులో
అ
ఉన్నాయండి ప్లాస్ ప్లేసెస్ చానా
ఆ అదిగో నండి హిల్స్ ఇస్కాాన్ ఈశాంండ స్వామి బీ జెస్ టండేవా అక్కడ
అక్కడ బీచెస్ బీచెస్ ఏమో తెలీదు పార్క్స్ అంట పార్కులు ఉన్నయి
ఆ అదె జు లాన్ బాగు
ఆ అది ఉంది ఇంకొకటి
అంటే గదా
ఆ ఫ్లవర్స్ది ఉండి ఇం కారి వేరే దేదో ఉంది చాన ఉన్నయి ప్లేసెస్ బెంగ్ళూరులో కూడా
అదే లాల్ బా గురించి చదివాను అన్మాట స్కూల్లో ఉన్నప్పు ప్పుడు నాకీ ప్రజెంటేషన్ టాపిక్ వచ్చింది
అవును
సో అలా వెళ్ళాలి అనిపించింది ఆ రోజు దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు
ఉమ్ మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అం ట్రైనింగ్ కాని అప్పుడు వెళ్ళాము ఒకసారి అదొక ఎక్స్పీరియన్స్ అండి బావుంటుంది
ఉమ్మ్ సరే అండి గ్రూప్ ఆ గ్రూప్ ట్లో అడుగుతాను వెళ్దాము అంటే ఇంక ప్లాన్ చేసి వెళ్ళొస్తాము
ఉమ్ సరే
సరే అండి బాయ్
ఉమ్మ్ బాయ్